హలో హాండి బాగున్నారా
బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఇమ్దండి జస్ట్ అలా వాకింగ్ చేస్త చెన్నాను
అవునా హ మేము కఖాళీనే కూర్చున్నాం ఇప్పుడే బాగు పడుకు సున్నాడ కారనే కూర్చు
ఎక్కడ ఉంటారండి మీరు తిన్నామా మేము లంచ్ అయింది
హ ఇక్కడే మా అబ్బాయి లోకల్లే ఉన్నాం ఆ తిన చేసి
ఆహా
ఇంకర చేసారండి
మాది ఈరోజు నాటుకోడి కరి
నాటి కూడా బాగుంటది కద అం
అవునండి రొట్టె నాటుకోడి
ఆహ
రొట్టలు తింటారా మీరు జొన్న రొట్టలు చేస్తారా
ఆ చేయడం రాదండి
అంతేనా అంటే నాటు కోడి రొట్టె జొన్న రొట్టె కాంబినేషన్ బాగుంటుంది
మీరుచేస్తారా
ఆ చేస్తానండి నేర్చుకున్నాను
అవునా ఈజీనే ఉంటదిలే గాని ఇట్లా ఇట్లా కొబ్బరి తోటి చేస్ అదే కొబ్బరి నూనే తోటి చేస్త డబ్బతోటి చేస్తారా లేకపోతే నా
ఏం లేదండి అట్లా కొబ్బరి అలాంటి డబ్బాలు ఏం లేదు కోల తోటే చేస్తాను కవర్ పెట్టేసి కవర్ పైనుండి కోలతో రుద్దేస్తాను
అవునా హ్మ్ మ్మ్
ఇప్పుడు అదే బెటర్ కదా హెల్త్ కు మంచి ది కదా డయాబెటిక్స్, పేషెన్స్ అవునండి ఒకటి ఇరవై ముప్పై అట్లా అమ్ము తున్నారు ఒకొక్క ఏరియాని బట్టి సిటీలో ఒకలాగా కొంచెం విలేజ్ లో ఒక రేట్
అవును ఇక్కడైతే మా దగ్గర సిట్ మబ్బు ఉంటది ఇది కూడ సిటీయే గాని రెండు ముప్పై రూపాయలు తీసుకుంటరు కర్రీ వేస్తరు కర్రీ గూడ పప్పు, టమాటా, మిల్ మేకర్ టమాట బాగుంటదండి
హ్మ్ మ్మ్ థర్టీ రూపీస్ కి రెండు రొట్టెలతో పాటు కర్రీ అంటే చాల బెటర్ కదండి టిఫిన్ నైట్ ఒక డే ప్చ్ ఇప్పుడు డిన్నర్ థర్టీ రూపీస్ తో అయిపోతది మనకు
ఆ అవును అవునవును ఎంత హెల్దీ కూడ మంచిది ఇప్పుడు మన అవి ఇంకా సిటీలో కాబట్టి బానే వస్ పెడుతున్నారు
అవునండి మా దగ్గర ఒక్కొక్కటి ట్వెంటీ ఎబోనే అండి ట్వెంటీ రూపీస్ ఎ బోనే ఉంటుంది లాస్ట్ కి ట్వెంటీ రూపీస్ కి ఇస్తారు ఎంతైనా సిటీ వే సిటీలో కాస్ట్ ఎక్కువనే ఉంటాయండి మన విలేజ్ తో పోలిస్తే కొంచెం సిటీలో ఏదైనా దొరకవు కదా ఎంత రేట్ అంటే అంత రేటు పెట్టేస్తారులే అనీ
అవును సిటీల ఎంత రేటంటే అంత రేట్ పెట్టాల్సిందే మనం
స్తారని ఇంక తక్కువ చేయరండి
మ్మ్ తక్కువ చేయరు
ఇట్లాంటి వాటికి తక్కువ చేయరుగాని సిటీలో పొల్యూషన్ చాల ఇబ్బందికరమైన ట్రాఫిక్ చాల ఇబ్బంది పెడతాయి అవన్నీ
ఇప్పుడు మనం బయటి ఇప్పుడంటే బండ్ సిటీలో బండ్ ఎట్లా తిరుగుతున్నాయి వాటి ఆ ఇంక పెట్రోలు మన దాని మీద మొత్తం పోగ అంత మనం మనమే పీల్చు
అవును చాల పొల్యూషన్ అంది అస లు ఎంత అయినా పల్లెటూరు వాతావరణము పల్లెటూరు ప్చ్ ఆ ఉండే కల్చరే వేరు పల్లెటూర్లలో మనం సిటీ సిటీ సిటీ అని అందరు సిటీకి పాకులాడుతా ఉన్నారు కాని అక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్ అవ్వడము ట్రాఫిక్ తో రిస్క్ పడడము అన్నీ విధాలుగా హెల్త్ పాడైతా ఉంది సిటీలలో ఏదో స్టైల్కి సిటీకి వెళ్ళడము సిటీకి సిటీ సిటీ అంటున్నారు అంతే తప్ప చాల వరకు హెల్త్ పాడైపోతుందండి అక్కడ పొల్యూషన్కి
ఇప్పుడు మనము ఊర్లో ఉంటే మంచిగా హెల్త్ ఫుడ్ అవి మనం చేన్ల పండించినాయి అవి ఇవి మనం తింటాం కాబట్టి అ హెల్తీగా ఉంటాం ఇంకా ఆలి కూడా మన మంచి చెట్ల గాలి వస్తుంది కదా వా
అవునండి అవును చల్ చల్ల గాలి చాలా ఫ్రెష్ ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిరు అండ్ ఇప్పుడు మనక ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ మనకున్న ప్లేస్ లో వేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని వండుకొని ఫ్రెష్ గా తింటాము అది ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు అబ్జర్వ్ చేసారా అసలు మనం మన ఇంటి చెట్లకు కాసిన కూరగాయలను కోసి అప్పటికప్పుడు వండుకొని తింటే ఉండే టేస్టే వేర అసలు
అవున అవును బాగుంటది మంచిగా ఉంట హెల్దీ కూడా మనం ఎందుకంటే మనమే మనమే చెట్ం పెట్టి
ఆ నాలుగు వంకాయలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు కాకరకాయలు కాస్త అ ఒక రోజుకి మనకు వెజిటేబుల్ ఖర్చు కూడా
అవును ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువ చెట్లు పెడతారు కాబట్టి అతే మనం ఎంత
హ్మ్ చిక్కుడు తీగానీ సోరకాయ తీ గాని బీరతి గానీ కాకరకాయ అని చాలా వెజిటేబుల్స్ వంకాయ కూడా వస్తుంది ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవచ్చు బెండకాయ మిర్చి కొత్తిమీర మెంతాకు ఎంత బాగుంటుందండి అసలు మనం కొరజ చేసేసు కొని ఎప్పటికప్పుడు కరీస్ లో ఎసెస్ తీకుంటే టమాటా మెంతి కూడా చాలా టేస్టీగా ఉంటుంది
హ్మ్ ఇప్పుడు సిటీలో అంటే మనం చెట్లను కూడా పెట్టాలన్నా కూడా పెట్టలేము ఆ చెట్ల లేకుండా కూడా గాలి ఎట్లనో వస్తు ంది ఆరోగ్యం ఏంటంటే జాబ్ పరస్ పరస్థ అట్లా వెళ్తాళ్ళు ఏదో సిటీల పల్లెటూరులో బ లేక సిటీకి ఎళ్ళి ఎట్లయినా సిటీలో కూడా ఇద్దరు చేస్తేనే ఎల్ ది ఎందుకంటే రూమ్ రెంట్లు అన్ని గంట్లు ఉంటాయి కావట్టి
అవును ఎంతైనా సిటీ సిటీ అనుకోడమేగనీ అవును ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టపడతనే అది అడ ఖర్చులకి అక్కడ రెంట్లకి అన్నీ తట్టుకని ఉండగలగరు ఉండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన వెజిటబుల్స్ కావాలంటే ఇప్పుడు విలేజ్ లో మనకు కవల్సినన్ని పెట్టుకుంట వ అ కోతులు ఇబ్బంది పెట్టడము ఉంచక పోవడము అలాంటి ఇబ్బందులు కూడా ఉంటున్నాయి సిటీలో
ఇప్పుడు ఎందంటే ఇప్పుడు మనం అక్క కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిలు ఎంపుకోమ కూరగాయలు వళ కూర తెంపుకుంటే ఇస్త ఇయరాద అన్నంటే ఇచ్చినా ఇ
అంతే మనం షేర్ చేసుకుంటామ అండి మనకు మనకు పక్కన వాళ్ళు నైబర్స్ తో షేర్ చేసుకునే కల్చర్ వాళ్ళు ఏమైన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు మనం సహాయం చేయడము మనం ఏమన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడం లాంటి కల్చర్ పల్లెటూర్లలో చాలా బాగుంటుంది కానీ అసి
ఇప్పుడు మనం సిటీలా వాళ్ళెవరో తెలియదు మనం ఏదైనా గొడవ పెట్టికున్నా మన భార్యాభర్త ఏమన్నా గొడవ అయినా కూడా రాను కూడా రారు ఎవ్వరూ
అసలు ఇలాంటివి ఆ చనిపోయిన డో తొంగి చూడ్డానికి కూడా రారండి సిటీలో అసలు పక్కింట్లో ఏ జరుగుతుందో కూడా తెలియకుండా డోర్లు వేసుకొని పెట్టు కోని ఉంటారు ఇప్పటికి ఆ సిటీ కల్చరే అలా అయితుంది అందుక అలాంటి ప్రమాదాలు అలాంటి హత్య హత్యలు అవి ఇవి జరుగుతా ఉన్నాయి మనకి సిటీలో ఎక్కువగా అదే ఇప్ ఇప్పుడు పల్లెటూరు అనుకోండి చిన్న అరుపు వినిపిచిందంటే అందరు గ్యాదర్ అయిపోతారు అయ్యో ఏమైందో ఏమైందో ఏం జరుగుతుందో కాపాడాలని ఏదో ఒక ఆతురుత ఉంటుంది. పల్లెటూరు మనుషుల దగ్గర ఆ ఆప్యాయత ఉంటుంది.
అవును నా ఆప్యాయత ఉంటది ఎందుకంటే మా అమ్మ ఏమి ఏం జరుగుతుందో ఇంట్లో ఈ అమ్మాయి రాలేదు బయటికి అలా ఏమైందో ఎందుకు గొడవ ఆయిందో ఎందుకు లేవలేదో అని అనుకుంటారు. పల్లెటూరులోగా సిటీలో ఎవ్వరు లేసిన లెవకు మొన్న పట్టించుకోరు సచ్చిపొయిన కూడ ఎవరు పట్టిచ్చుకోరు ఎవరు హంత హత్య చేసినా కూడా ఎవరు పట్టిచ్చు కోరు
అంతే ఎవరు పట్టిచ్చుకోరు అవసరం లే ఒకరితో ఒకరికి అవసరం లేదున్నట్టుగానే ఎవరి ఇంట్లో వాళ్ళు డోర్లు పెట్టుకొని ఉంటా ఉన్నారు. సిటీ కల్చర్ అలా అప్డేట్ అయితా ఉంది. అందుకే కే ఎక్కువ మంది ఇప్పుడు పల్లె పల్లెటూరు కి రావడానికి పల్లెటూరులోనే ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ స్వచ్ఛమైన గాలి సిటీలో అయితే రకరకాల జబ్బులు ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ అని క్యాన్సర్ అని చాలా చిన్న చిన్న ఏజ్లలో కూడా చాలా జబ్బులొస్తున్నాయి.
ఇప్పుడు కూడా ఫుడ్ కూడా అంతా కల్తీ ఫుడ్ అయింది. కదా ఇప్పుడు అన్ని పంటలకు కూడా అన్ని మం అన్ని మందులతొటే పండిస్తాలు
అవును ఇప్పుడు ఫుడ్ కాదు అసలు పసి పిల్లలకు ఇచ్చే పాలలో కూడా ప్యూరిటీ ఉండట్లేదు కల్తీ పాలు తయారు చేసి మోసం చేస్తున్నారు. పాలు అమ్మే వాళ్ళు అలా కల్తీ పాలు తాగి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎంత మంది చని పోతున్నారో సిటీలలో అలాంటి కల్చర్ అయి అయితే మన పల్లెటూరు వాతావరణంలోకయితే ఉండదండి. ఉంటే పోస్తారు గేదెలు ఉంటాయి. అన్ని ఉంటాయి. పాలుంటే పోస్తారు లేదంటే లేవని చెప్తారు గాని ఇలాంటి మోసాలు ఇలాంటివి ఆ జరగవు మనకు
పల్లెటూరులో జరగవు ఎందుకంటే ఒకళ్ళకి తెలిసిందనుకొ అందరకి తెలుస్తదికదా అట్లా దొరికిపోతరు సిటీ లా అంత మనం ఏంద అంటే ఆళ్ళెవరో మనకి తెలవదు వాళ్ళకెమైతే మనకి
హు హు మనకి ఎందుకులే అని వదిలేస్తారు ఆ పల్లెట టూర్ లో మాత్రం అంతా మన కుటుంబమే అంతా మన వాళ్ళే అన్నట్టుగా ఉంటు టుంది వాళ్ళకి సిటీలో ఇంకా వాళ్ళకు మనకు సంబంధాలు లేవు మన పనేదో మనం లేచినామా డ్యూటీకి వెళ్ళినమా అవ్వే ఇంకా అందుకే ప పల్లెటూర్లలో ఉండే ఆప్యాయత చాలా అపురూపంగా ఉంటాయి పల్లెటూరు ఆప్యాయతలు ప్రేమలు, అనురాగ గాలు అన్ని ఎక్కువే పల్లెటూరు వాళ్ళకి
అవునవును బా చూస్కుండు పిన్ని, బాబాయి, తమ్ముడు, అన్న అక్క అని పిలుచుకుంటాం మనం పల్లెటూరులో ఆ వర్సలు పెట్టుకొని పిలుచుకుంటా మన ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు చేసి ఏదో వాళ్ళ ఇంట్లో మనం చేసు ఎంతసే టిలో అయితే అట్లా ఉండదు ఏన అంటే పిలిచిన కూడు రారు వాళ్ళు
రారు ఆప్యాయంగా ఉండరు అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ కి అలవాటు పడిపోయింది అక్కడ సిటీ లో మనుషులు పల్లెటూరు మనుషులు ఇట్లు మాత్రం ఇంకా ప్రేమలు, ఆప్యాయతలన్నీ కొనసాగుతున్నాయి.
పల్లెటూరే బెస్
ఉండడం వల్లనే ఇంకా ఎక్కువ ఇప్పుడు విలేజ్లకు రావడానికి ఇష్టపడుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వదులుకొని డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడము విలేజ్ లోకి వచ్చి
మరి జాబు ఇంపార్టెంట్ కాదు ప్రాణం ఇంపార్టెంట్ టెగా అన్నట్టు కొంత కొంతమంది అట్లా కూడా వదిలేసుకొని జాబ్ వదిలేసుకుని వ్యవసాయం చేసుకుని ఉన్నంతగా సంపాదించుకుడా చాలు ఇగ పంట పండిన వారికి మనకే చాలు అని అనుకుంటూ వస్తారు
ఉ ఆర్గానిక్ పండించడము ఆర్గానిక్ పండించి కొంత వరకు ఇవ్వడము కొందరు ఉన్నారు చేస్తున్నారులే ఆర్గానిక్ కూడా అందిస్తున్నారు అని ఇంకా మారాలి మన సొసైటీ చాలా
ఏం మారుతదండి ఇంక ఎందుకంటే అందరు సిటీకే అలవాటు అయి పడి పల్లి కాబట్టి మమంత
అవును అదే
తప్పయితదా ఎందు అంటే తక్కువ పడిపోతారు సరే అండి థ్యాంక్
ఓకే అండి థ్యాంక్యూ